ఆ ఎమ్ చేతునవ్
మంచించిగేనే నెంబర్ కొట్టది హగద
ఇన్నా ఇ కడిగా మీ తి కదా
నర్స్కునావ్ జల్దే మరి
నువ్వు చెప్పినావ అని నెంబర్ మళ్ళా అట్లా ఏరదని రాసిన నెంబర్ రాసుకోని కోటినా
గదదికి ఇల్ల అందరిక ఎక్ప్లెయిన్ చేస్తానా ఇ ఏసుడ ఏంద అని
ఆహా హు హు చాయ్ చాయ వెటిన
తోడు కలుపుకున్నాం అనుకో ఇ మ మంచిగా మనే అయిపోతా అంత
ఆ చా అందరిని కలపక్ అందర వాళు అంతమ పోల్లే ఎందుకు పోయి మన
ఎవర అయ్తే ఎంధి ఆళ్ళ అలధి చేస్త
ఆ అలా వేసుకుంటారు కానీ ఇ మనం యాడయితే అంత
మ మనం మాట్లాడొద్దు వాళ్ళు వేరేటోళ్ళతో చేసుకొని మట్లాడూచుగా
ఆహుమ్ ఆ ఆను మా ఎత్తుడు అందరికి తడు అని అయ్తడు అయినే ఉ కాస్తా ఎత్తంట మానేవాంటివి
మరి ఇక ఏడా మాట్లాడుకుంటున్నాంది నా నుంచి ఆడ ఓడదు ఒక పన అయిపోతే
చా నేను చాయ్ పెడ్తిని ఇగ
ఉమ్ పే
ఉమ్
మంచిగ మా ఆఫీస్లో అయితే అదే మిషన్ చిన్ ఉంటది ఆ రయి నీకు ఏ చాయ్ కావాలి అల్లం చాయ్ గా అళ్ళ ఏ జైయి్ కావాలి వా వద్ దాని కింద కప్పు పెడితే అదే డికాషన్ పోతది అదే పాలు పోతది
నీయో పైసలు కావన్నంత ఏడు సై ఎతాండు నీటి కాడ ఉండి పడికోక
మరి చెప్పకపోయాను
అదే ఇక చెప్పుడే ఇక నా నాకెప్తే సంగతి వెళ్తుది
అదే గౌరం ఎక్కువ అయింది అవి చాలినట్టున్నాయి వాత తెలంక
అప్పుడు మాందదే
అందుకే గ అంటాడు మరి తన్నే తప్పుడే ఆనడు గా మీ అన్న అక్చుఅల్లీ
ఆ ఉ అన్నాడుగాని ఇక తంతేనేమో పాపమనిపిచ్చే
ఆ గదే కదా అమ్మి నప్పుడేమో పాపం అనిపించి ఇగ నేను బట్టుకోచ్చినా ఇంగ మళ్ళీ వచ్చినాక నన్నయను
ఆ
ఓ
అంటాడు ఎందుక అన్నాడు
మళ్ళ ఏమన్నా స్వీట్ వేసుకుంటే మంచి గుండు గాని ఏముంటయ్
ఏ ఏచ్విడి వతే మల్ల
ఏమన్నా మంచిగా వెరైటీగా ఏమో నేను ఇన్స్టాలో బాగానే సేవ్ చేసి పెట్టిను ఆలు ఫోటోలు తిత్తడంటన నన్ను నేను రెడీ అయితే
ఆ ఈతడ తీయడు
రెడీ ఫోటోలు విడియోలు తీతాంటే ఆడు ఉంటే నీ పెద్ద కొడుకు ఉంటాయి తీ పుణ్య బబ
అ ఇది ఏడు
అయి దాన్ని వటుకత్ అయిపో అసలు లేక బోరు కొడత అంది నా పాడుంటే టైం పాస్ అవుతుంది
అంటే ఎగ్జామ్స్ లేవ
ఎగ్జామ్
ఇప్పుడ గీవి చిన్నవి ఉంటాయి కదా అచ్చన ఎలా పత్ తారీఖ నేచిలాటా అచ్చే నెల పద తారీ కు నుంచి వెళ్ళి అందరికీ చెవతు
ఎని సమచ్రాలు వానికి
ఆ అనకి ఇప్పుడు పదమూడు కావచ్చు పదమూడు
ఉహుమ్ ఏ నికి
ఈయనకి ఈనకి పదో ఏమ ఉంటాయి ఇంది క్లాస్ తక్కువ ఏజ్ ఎక్కువ
ఓ అయ్వా ఉంటే మ
టీ ఆరు ఐదు
ఉండాలే
ఇది ఎప్పుడు డిసెంబర్ పదహారుకు రెండు వేల పదహారుల
రెండు వేల పదహార
ఉమ్
పదహారు
చ్చి పదహారు అచ్చే
పదహారే పాదారంటే ఆ పాదారంటే పది పది
ఆ పది
ఉయ్యా పదన్ ఆ కదా ఓ ఇంకా డిసెంబర్ అంటే ఇంకా రాలే కదా
ఉమ్
తొమ్మిది ఇప్పుడు తొమ్మిది అంటే ఎంత ఉండాలి ఆ పదో తరగతికి పద్నాలుగు పదిహేను ఉండాలి సో ప పదిహేను వేసుకో
ఉమ్
ఆ పదిహేను వేసుకుంటే అ కూడా ఐద నాలుగవది క్లాస్ అన్న ఉండాలి ఇప్పుడు
ఉమ్ అందుక తీసట్టు వార దాటలేడు
పారెత్తే అయిపోయనా రావద్దా పారసుడు ఎంతసేపు
ఏం చెతమ్ మరి
ఇప్పుడు సద్వినట్టు సర్టిఫికేట్ ఇట్లు ఉంటే నడతలేవు చదువు కూడా ఉంటేనే నడుస్తుంది
ఉహుమ్
ఎట్ల ట్యూషన్లు వయ్యారే సప్పుడేక ఎవరనా మంచిగా ట్యూషన్లు చెప్తే ఈడా
ఇలా మతారుంగ అడపోేంది
ఎవరిది పోయిల్లట ఆ బాబాయ ఉ లేదు ఊహు
ఈల్ల కెగ్జామ్స్ ఉన్నాయ్
రాడేమొ ఇగ
ఎవలొత్తారు మే మేము కూడా ఏమో ఇప్పుడు చిన్నవరకి ఇక్కడ ఎగ్జామ్స్ ఉంటాయి మే మేము ఎట్లా పోతాం మే ఎ పో అడ కొఇంటి కాడా
కరెక్ట్ నేను రాను గావచ్చు నేనంటే
అ
నేను గూడా రానుకోవచ్చు ఆఫీస్ ఒకక్క
ఊ ఏమో తెలివదు మరి అలు ఇల్దే మ ఆ చిట్టకలూరు
పోగాదే ఊరే
అదే ఊరు వాళ్ళ దటు ఇళ్లది ఇటు వాళ్ళ కొంచెం వాటని ఉన్నది సంధిలో ఇల్లదేమో కొంచెం వటని ఉండది
ఊహు
ఉ
మంచిగానే ఉందాం మరి పిల్ల చూడ్డా
అవు మంచిగనే ఉంది పిల్ల
ఎంత ఇత్తారంట కట్నం
కట్నం ల భూమి మి రెండ ఎక్కరాాల పూమి నున్ని సరకుర నాలా సాాక్కా క కేకరంయన్న క కేకరం
ఉ
అదక్క శాల అంపిసుకు
ఓ లవ్ మేరేజ ఉ
మొన్నడ దాకా రాలేదట కాని మన్న మసు చేరుతుంది ఇంటికి ఇంకా ఎ
ఏం లేదు అట్టిగానే ఉన్నా ఈ చేపతోన్న ఆడుతన్న దీనికి వెయ్యాలి ఇక పొద్దున వెయ్యానట్టుండవు ఎషినా ఎషినా పొద్దున్న లేవంగానే వసినా ఇక మళ్ళ రాత్రి అ
అన్నాలి చిన్నోని ఫస్ట్
ఎందుకు
అంటుండు బవున్ మాట్లాడితే
ఏవి కవడనా నానికి కోన ఈన్నే ఉన్నాడాల్ల నాన్న
పైసలు కావన్నటది
ఇన్నేవవు నోడు అడుగుుమా్చ్చ చి
ఆళ్ళ నాన్న ఇక్కడ అచ్చిడిడికి
ఏడిగ అటు వచ్చిందహ
అ అ
ఇంకా మరి మీ వోళ్ళకి చెప్పినావా చెయ్య మను డౌన్లోడ్
చెప్పాలా ఇంకా అలాగ ఫోన్ చేయలే
చెప్పకపోయిన్నావ్
ఉమ్ చెప్తా
చెప్తే అంది మీ అయిపోత అళ అయిపోత అ
ఆ
ఆ
చెప్తా కాని మరి వాళ్ళు డౌన్లోడ్ అయితే వాళ్ డైరెక్ట్ చేసుకోవచ్చు ఇగ
ప్లే స్టోర్ లగేల స్కోవర్చ్ ఆప్ డౌన్లోడ్ చే
అమ్
అమ్ మంచిగా డౌన్లోడ్ చేసుకొని మన తెలిసింది కదా ఎట్లా ఇత్తుడు ఏంది అని
కాదు
నీకు ఒక ఫామ్ పంపిన కదా అదే ఒక మెసేజ్ అదే అలా అలా ఫీల్ చెతే పోతాయి వాళ్ళ డీటెయిల్స్ అన్ని డౌన్లోడ్ చేసుకొని ఫస్ట్ ఇన్ల నింపి
ఆమ్
సరే నువ్వు అయితే చెప్పేటప్పుడు నా చెప్ప నేను చెప్పతా
రెండు పైసాల్ పైసల ఎక్కడున్నాయి పైసలి ఇ పైసలే ఇ అని అడగతాడు ఉకే
ఇ ఆన్ గల గుర్గిలు న మ తీసి ఆక్తను
ఆ ఆ తాత ఆలోస్తంది పైసలు ఇస్తా అంటుడి
మా ర ఒచ్చూ మను
ఒట్ట త అడిగా స్ట
ఆ వద్ే అయి్రిీ చెలగ మళ్ళా అదో తలకాయ నొప్పి ఆయంత తలగబెట్టుకోకుండానే ఉన్నదేనాయ
ఇతడు ఇత్తడు
కాదు ఆడు కరెక్ట్ నిమిషం కూడా వస్తాడు గాని ఈ ఆంటడిగా
అవును అదే పని పోనాయినా అంటుడు చక్కుకొని
హమ్
అమ్
మరి ఇంకా అడుగుతలేడు తాత కూడా పాస్త ఏమైంది ఏ
తాత అడుకుడిగా అయిపోయింది కానీ ఏమైంది పిల్ల సయపోత ఇ అని అంటారు
అరే కా
ఆ
ఇంకేం సంగతి మరి ఇంకేడా ఇంకో ఇరవై సెకండ్లు ఉన్నది ఇక నీకు అనపడుతుంది కదా టైం ను మాట్లాడ్డా అయిపోయింద అంటే పదకొండు అయినాయి ఇంకా తొమ్మిదిన్నాయి
ఇక తమన్నా అవునా ఏమో ఇది ఒక్కళ్ళకే చేస్త నీ వరకు నేను
ఆ యితే అవ్వ అయితే ఎంత స సర సర చేసుకుంటుంటాయిప్పు
ఆ సరే మరి ఉడు